వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది నీకు తక్కువ వస్తుంది నాకు ఇప్పటి దాకా నీ వాయిస్ వినిపించలే
ఆ ఇప్పుడుదాకా నాది కూడా నీది కూడా వినిపియలేదు లే
డిలే ఉన్నట్టుంది అయితే
ఎక్కడ ఉన్నావ్ అసలు చాన్ తక్కువ వతాంది
నేను ఎక్కడ ఉన్నా ఇంట్లో ఇది తక్కువే వస్తది
ఎందుకు
ఏమో తెలియదు దీంట్లో మాట్లాడినప్పుడు ఏం వినిపించదు సరిగ్గా
నాకు రీసౌండ్ వతాంది
ఆ వస్తది
సరే సైంటస్ట్ మేడం
ఎక్స్పీరియన్స్ చేసినా కాబట్టి చెప్తున్న
రిసౌండ్ వతుంది నీది తక్కువ వతాంది సర్లే ఇంకేంటి మరి తిన్నావా
తిన్నా పడుకుందామని చూస్తున్నా ఎ ఏం కూరా బెండకాయ కారం
ఉకె ఆడుకునుడేనా వదిన కాసేపు మాట్లాడు నాతోటి
టైం ఎంత అయితాంది ఈ టైంలో పడుకోపోతే ఏం చేస్తారు అసలే నాకు నిద్రలో సరిపోతలేదు మళ్ళా హ్యాపీ లేపుతది నన్ని నైట్
హ్యాపీకి వేరే పనిలే లే కాబ్బటి లేప్తూనే ఉంటది నికి వేరే పని ఉంది కాబ్బటి నువ్వు పండుకుంటూనే ఉండాలి
ఏం చేద్దాం మరి ఇగా తిన్నవా ను
తన్న తిన్న మమ వంకాయ కూడా ఆంటీ రోజు సూపర్ ఉండింది
కట్టెల పయ్య మీద వండుతుంది కాబట్టి మీకు సూపర్ ఉంటుందిలే
ఏమో మరి ఇల ఇల్లాండింద మరి మంచిగానే ఉండది
య్యూయనట్ చేస్తలేద అనుకుంటా కదా
అవును మీక ఏం టెన్షన్ లేదా మరి గ్యాల్స్ గురించి
గ్యాస్ అయిపోతే బుక్ చేసినప్పుడు టెన్షను ప్రస్తుతానికి ఉన్నది కాబట్టి టెన్షన్ లేదు
మీదైపోలో పతుది కా వచ్చుగా
ఏమో తెలియదు అంటే కొందరికి వేరే వాళ్ళతో నే మాట్లాడినప్పుడు ఎట్లంటే వాళ్ళకి ట్వంటీ ఫైవ్ డేస్ ఉందండి బుక్ అయితు ట్వంటీ ఫైవ్ డేస్ కి బుక్ అవుతుది అని వచ్చిందంట వచ్చేస్తుంది అని కుక్ చేసినప్పుడు ఆల్రెడీ ఒక టూ వీక్స్ బుక్ చేసినాక ట్వంటీ ఫైవ్ డేస్ క వస్తుంది అని చెప్పి చెప్పడట
అయింది మరి వచ్చిందా మరి
పెగాలి ఎటువంటి పెడిస్తాలి అ
రాదు కావచ్చు
పెట్రోల్ కాస్ట్ కూడా బీవత్సంగా ఉందట ఆ పెట్రోల్ దొరకలేదట ఆ ఫుల్ లైన్ ఉంటుందట
అసలు ఎంత లైన్ అంటే పెట్రోల్ బంకులు మొత్తం జాతరగా
అవునాను ఎవడో విష్ణవా
ఆ
అదు మాకద పో
ఈ ఇప్పుడు ఎలక్ట్రికల్ స్కూటీ ఉంటది కదా ఎలక్ట్రిక్దిి
అది బెటర్ అంటాం
వాడు పండగ చేసుకుంటాడు అసలు బయట
ఆహ
కరెంట్ కు ఏం ప్రాబ్లం రానంత వరకు వాడు పలానే వేసుకు
అంతేలా
అయినా ఎంకాలం వాటికి చాలా ప్రాబ్లం డప్పున మాట్లా
ఏయ్యో మ అద జ ఎల
న్యూస్ తెలీదా నీకు
ఇది టిజిపిఎస్సి రిజిస్ట్రేషన్ ఇది ఇవాళ లాస్ట్ డేట్ అంట
అవునవును తెలుసు తెలుసు ఆ చేసినదనా
నా వస్తలేదట నేను చే చేస్తున్నాను అంటే ఏం ఎగ్జామ్స్ రాసి రాకపోయినా అది ఒకటి చేసి పెట్టుకుంటే అయిపోయిద్ది కదా
వాటికి ఏం లేదా యజది
రిజిస్ట్రేషన్ క ఏము ఉన్నది దానికి కూడా ఏజ్ ఉంటదా
రిజిస్ట్రేషన్ ఉండదు తర్వాత ఎగ్జామ్స్ క ఏమి ఉండదు అంటాను నేను
దానికి ఏంజ్ లిమిట్ ఉంటది కాగాని జస్ట్ రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకుంటే అయిపోతుంది ఇన్ కేస్ సెవెన్ నా కొన్ని ఉంటాయి కద థర్టీ ఫైవ్ ఎట్లా
ఆ ఎన్నో ఒకాల దొడ్దలపోతుదా
ఏదన్నా ఒకటి ఇన్ కేస్ మనం అప్లై చేయాలనుకుంటే చేసుకోవచ్చు కదా
మళ్ళా నోటిఫికేషన్ వచ్చినాకరే రిజిస్ట్రేషన్ చేసుకుంటా అయి పో అంట
ఆ రాస్తామా చేస్తామా ఎప్పుడు కాని
అ మరి అన్నీ చేసుకున్నడా
చెయ్యాలిక ఇప్పుడే చెయాలి ఇద్దరికి
ఇప్పుడెట్లా చేత్తావు నైట్ పూట
ఏమున్నా ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుకుంటా చేయాలి గాంతే
ఏ లాస్ట్ డేట్ కదా ఇప్పుడు సర్వర్ బిజీ ఉండదా అయినా మీకు
ఏ నాలంటోళ్ళు ఉంటారా సర్వర్ సర్వర్ బిజీ వైఫై ఉన్నంత మాత్రన సర్వర్ బిజీ అది వేరు ఇది వేరు లోడ్ ఎక్కువ ఉంటే అప్ప్ అప్పుడు సర్వర్ బిజీ మనకి ఇబ్బంది అయితాది నువ్వు ఎంత నెట్టు ఉన్నా కూడా నెంబర్ ఆఫ్ యూజెస్ ఎక్కువ యాక్సెస్ చేస్తే చేయన అప్పుడు
మ్య ఇద్దరు ఆ రీ ఇద్దరు గవర్నమెంట్ జాబ్లు కొట్టె
కాదమ్మ
చాలదు నేను ఎప్పుడో రిజిస్ట్రేషన్ చేసుకుదాన్ని
ఈ రజిస్ట్రేషన్ కొత్త జాబ
అవును ఇప్పుడు నువ్వు ఏం పెడతావు వదిన దాంట్లో మీదే పెట్టుకుంటావా క్యాస్ట్
ఆ అంటే నాకు అదే ఉంటది కదా నాది చేంజ్ అవ్వదు కదా
ఆ అంటే నీదేనా అందరిదీ చెంజ్ కదా పెళ్ళి అయినంకా
చేంజ్ చేసుకోవచ్చు కానీ ఏంటంటే నాకు సర్టిఫికెట్స్ ఉంటాయి కదా సర్టిఫికేట్స్ ఉంటాయి కదా
అవున
ఉండాల మాళ్ళ మ్యాథ్స్ చేంజ్ కాదు సర్టిఫికెట్స్ లేదుంటే అదే వచ్చేస్తంది టెన్త్ బేసె ఎక్కువ
అచ్చా అవునా ఇబ్ ఏమో లే మా అన్నయ చేసుకొయిండు డు ఒక వేళ ఇప్పుడు మీరిద్దరు రాస్తే ఒకవేళ నీకు ఎక్కువ వచ్చి అన్నయ్య కి తక్కువ వచ్చిన అన్నయ్య కే జాబ్ వత్తాయి
నాకు అట్లా చాన సార్లు మిస్ అయింది ఇక నేను అందుకే బ్యాంక్ ఎగ్జామ్స్ రాసుడు అపేస
ఆపేసినవా
అంటే అప్పుడు బీటెక్ పాస్ అయిన తర్వాత
ఏదో బ్యాంక్ కు వచ్చిండిరి మీ ఊరొళ్ళు
బ్యాంక్ కోచింగ్ పోయినా నేను అంత ప్రిపేర్ కాలేదు
ఆ
కొందరు ఉండే వాళ్ళు ప్రిపేర్ అయిటొళ్ళు వాళ్ళలాగా ప్రిపేర్ అయితే ఎప్పుడొ వచ్చేది కావచ్చు జాబ్ అస్సలు ప్రీపెర్ అవకపొయే దాన్ని ఏదో ఆషామాషిగా చదువుకుని పోయేదాన్ని కాని సెక్షన్ల్ కట్ ఆఫ్ వచ్చేది ఓ ఓవరాల్ కట్ ఆఫ్ మాత్రం పోయ్యది
అయామ్మో
ల కట్టాప్ కూడా బాగా డిఫరెన్స్ తో పోతే నాకు ఏం అనిపియక పోయేది ఫోర్ టు ఫైవ్ మార్క్స్ తోనే పోయేది ఎప్పుడు ఎప్పుడు అంతే
ఏడుపు వత్తింది కదా ఇక చదివి చదివీ
అ ఏ చదివేదే తక్కువగాని అట్లా వచ్చేసరికి చికకేసింది రాసిన అన్ని ఎగ్జామ్స్ కి అట్లానే అయిపోయింది ఇంకా అప్పుడు ప్రీలియమ్స్ మెయిన్స్ అనే ఇట్లా లేకుండే బ్యాంక్వి డైరెక్ట్ ఒకటే మెయిన్స్ ఉండే ఆ కానీ అప్పుడు అప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు కొంచెం కష్టపడితే సెటిల్ అయ్యేదాన్ని అబ్బా వచ్చెద అంతే ఏదైనా అయిపోయినాంకనే మ్మ్ అయిపోయినాంకనే తెలుస్తాది ఒకసారి ఆఫీస్ లో జాయిన్ అయినాక కూడా ఏదో అట్లా రాయద్దని లే అన్నట్టు రాసిన సేమ్ మళ్ళ అప్పుడు కూడా అట్లనే అయింది ఇంక అప్పుడు అసలు కనీసం ముట్టుకోకుండా పోయిన నేను బుక్స్ ఏవి నాకు ఏది గుర్తుంటే అదే రాద్దాంన్నట్టు ఒ రేంజ్లో పోతే రాస్తే అప్పుడు ఎగ్జాక్ట్ ఫోరో ఫైవ్ మార్క్స్ తో పోయింది ఓవరాల్ సెక్షన్ అదే క్యాస్ట్ వైస్ ఉంటంది కదా సక్షన్ కట్ అఫ్ ఓవరాల్లు కట్ అక్కడ పోయింది ఇంక ఇంక నాకు చిరాకేసింది ఆ తర్వాత ఒక బ్యాంక్ ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేయలే మొన్న రీసెంట్ అ కెనెరా తప్పితే
కెనెరాకు ఇంటర్వ్యూ పోయినావా ఎగ్జామ్ ఇచ్చినావా
అన్ని అయిపోయినాయి హోల్డ్ ఉన్నది
ఎన్ని రోజులు ఉంటదంటా హోల్డ్ లో ఇంకెవ మీరుండే ఆ ప్లేసు
ఉన్నాయి రెండు పొజిషన్లు ఆల్ ఓవర్ ఇండియాలో రెండు పొజిషన్స్ ఆల్రెడీ వాడు ఇద్దరికి ఇచ్చేసిండు కానీ ఇంకో ఇద్దరి నాతో పాటు ఇంకెవరిదోది వెయిటింగ్ లిస్ట్లో ఉంది
ఆ రెండు పోసిషను
అట్లా పెడతారు కావచ్చండి ఏదన్నా ఖాళీ అయింది అనుకో వేరే ఏదన్నా వెకేషన్ ఏమంటారు దాన్ని ప్లేస్ ఉంటే జాబ్ వేకెన్సీ ఏ ఉంటే దీంతోని ఫిల్ చేస్తారు వేరే వాళ్ళని కొత్తగా తీసుకోకుండా ఈ వెయిటింగ్ లిస్ట్ లేదంటే మా ముందోళ్ళు మా అదే మా పొజిషన్ కి ఎవరైతే సెలెక్ట్ చేషిరో వాళ్ళు జాయిన్ అవ్వనకపోయినా మాకు ఛాన్స్ ఉంటది
అ వాళ్ళు ఎందుకు వదిలేసుకుంటరు అసలు
కదా నేను కూడా అదే అనుకుంటాను ఎందుకు తెలుసుకుంటున్నా
బంగారం లాంటి జాబు ని ఎవడైనా వదిలేసుకుంటడా
నా బాధ ఏందంటే ఫస్టె రాకపోతుంటే బాగుండేది ఈ రిటర్న్ లోనే పోతే రిటర్న్ లో రిటర్న్ లో వచ్చి ఇంటర్వ్యూ లో కూడా అయిపోయి హోల్డ్ లో పెట్టేసరికి నాకు బాధ అనిపిస్తుంది
ఆహా ఎందుకు బాధ అనిపించదు సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ అట్నే చేస్తాయి గా
కానీ ఇది బ్యాంక్ కదా ఎంత కాంట్రాక్ట్ పొజిషన్ అయినా కూడా అన్ననే ఉండొచ్చు కదా కాంట్రాక్ట్ పొజిషనే వన్ ఇయర్ కాంట్రాక్ట్ పొజిషనే కానీ వాళు ఎక్స్టెండ్ చేస్తారట పర్ఫార్మెన్సు
ఆ ఎక్స్టెన్షన్ మీద నమ్మకాలు పెట్టుకోవద్దు ర బాబు
ఆల్మోస్ట్ బ్యాంకు లో అట్లనే అయితాయట బ్యాంక్ లో నా అన్నిట్లలో కాదు బ్యాంకు వైస్ కాంట్రాక్ట్ ట్యూషన్ తీసుకుంటే మెలమెల్లగా మెల్మెల్గా ఎక్స్టెండ్ చేసుకుంట వెళ్తారట
అచ్చా
అట్లని చెప్పేసి ఇక నాకు మంచి బాధ అనిపిస్తుంది
బాలపడ కుచితల్ ఏం చేస్తమయ్య
మ్
ఇంగ తియి ని కోడుకనీ నెరవేర్చుతడులే నేను మల్లా బీటెక్ జదివీ
బీటెక్ కి బ్యాంక్ కోచింగ్ అవసరం లేదు ఇప్పుడు కూడా నువ్వు అటమ్ట్ చేయచ్చు దానికి బీటెక్కే చేయాల్సిన అవసరం లేదు బ్యాంగ జంది ఆ
మొత్తం మ్యాథ్సే కదా ఉండెదానిలొ
ఎందుకు జనరల్ అవేర్నెస్ ఉంటది ఆప్టిట్యూడ్ రీజనింగ్ జనరల్ బ్యాంకింగ్ టెక్నాలజీ రిలేటెడ్ జనరల్ అవేర్నెస్ మన బయట జీకె అదంత ఉంటది
అయన్నీ ఉంటె న ప్ట కాలేవు ఆప్టిట్యూడ్ అనే ఉం
సొ అట్ల అంటావ ఆర్తీ అగర్వాల్ ఉంటది కదా బుక్ ఆర్తీఅగర్వాల్ బుక్
అ అళేగనుకుని చదువుకున్నావు నువ్వు
నేను చదివలే అంటే ఎక్కువ కొంతమంది ఇప్పుడు ఆయాప్టిట్యూడ్ అనగానే ఆ బుక్ేది చెలు అప్పట్ల కాాలయలు ఉన్నప్పుడు అంటే ఇప్పుడంటే యూట్యూబ్ లో అవి వచ్చినాయి కాని అప్పుడ అన్నిీ లేకుండే కదా
మొత్తం బుక్లే
ఆ కాబట్టి అయిపోయింది
మడి అప్పుడు కూడా యూట్యూబ్ లోంటే మెడిగడ ఎందుకుంట మడికాాలను
అవును అప్పుడు యూట్యూబ్ ఎందుకు లేదని నేను ఇప్పటికి కూడా ఫీల్ అవుతానా అబ్బా చావు మలే ఇద్ద
సద